వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదు నార్మలాగానే ఉన్నాను
ఆ ఈ మధ్యనా మీరు విలేజ్ కి వెళ్ళండ్రా
నేను వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మొన్న కూడా రీసెంట్గా పోయ్య ఉండే
మరి విలేజ్ లో రోజు వారి పనులు ఏ విధంగా ఉంటాయి
విలేజ్ లో మనకు రోజు వారి పనుల వచ్చేసి పొద్దు పొద్దున్నే ఐదు గంటలకి తెల్లారి లేసి వాళ్ళ వాళ్ల్ళ చిన్న చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటారు చేసుకొని మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం వాళ్ళు సద్దన్నం కట్టుకునేది మల్ల ఆ పొలాలకి ఏ పొలాలకి వాళ్ళు పని చేయడానికి వెళ్తారు సో అక్కడ వెళ్ళిన తరూ
అంటే విలేజ్ లో ఉదయాన్నే లేచి వాళ్ళ పనులు వాళ్ళ చే చేసుకుంటారా
అవునవును
విలేజ్ లో వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారా
ఆ వ్యవసాయ పని ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక వృత్తి వ్యవసా సాయం కాబట్టి
మా దగ్గర సిటీ లో అయితే ఆ విధంగా ఉండది ఉదయాన్నే లేసి ఆఫీస్ లో వెళ్ళడం ఏదోచ్చి జాబ్లు చేయడం జరుగుతూ ఉంటుంది
అవునవును ఎంత చూసినా సిటీ వాళ్ళు బయట జాబులు చేస్తారు ఎంప్లాయిలుగా, ఇక కానీ ఇక్కడ మనకి సెట్ కాదు కాబట్టి పల్లెటూరోలు కేవలం రైతు పని మాత్రమే ఇస్తారు,
అదే రైతులకును మన చదువుకున్న వాళ్ళలకు కొంత డిఫరెంట్ ఉంటది చదువుకున్న వాళ్ళ ఏమో జాబ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి రోజు పని దొరుకుతది చదువుకున్న వాళ్ళకి జాబ్ కాబట్టి డైలీ ఉంటది ఓ పల్లెల వాళ్ళకి అయితే ఉండది ఉండకపోవచ్చు కదా డైలీ
అంతే ఇప్పుడు వాళ్ళలకు చాతనైన రోజు పోతాడు లేకపోతే వేరే పనోలా అని పంపుతారు మన ఊర్లలో లే అంటే ఎప్పుడన్నా ఒకసారి పోయి వాలాకావాల్సిన పని ఏదే చేసు కొని వస్తారు
వ్యవసాయ పనులు రోజు దొరకాయి దొరికిన రోజు వ్యవసాయ పని దొరుకుతుంది కూలి పని కానీ లేని రోజు ఏం లేదు లేని రోజు వాళ్ళు ఖాళీగానే ఇంట్లో ఉన్న ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట
అవునవును అదే నిజం అదే వాస్తవం ఈగా మి సిటీ లోకి వచ్చేసరికి. ఇగా వాళ్ళు డైలీ ఒక పని చేయాలే, వాళ్ళు ఏం పని చెప్తే అదే పని చేయాలనుకుంట అంతేనా
ఆ ఇక సిటీల వాళ్ళకంటే అది ఒక జాబ్ కాబట్టి వాళ్ళు డైలీ ప్రతి రోజు కూడా వాళ్ళకి జాబ్ కాబట్టి డైలీ వెళ్ళడం అనేది ఉంటది. సిటీ వాళ్ళకు ఉన్నూ పల్లెటూరి వాళ్ళకు తేడా అదే పల్లెటూరి వాళ్ళలకు ఒక రోజు పని ఉంటది. ఒక రోజు, పని ఉండకపోవచ్చు. అది కూలి పని కాబట్టి
ఈ మధ్యలో మంచి మంచి వంటలు వండు తున్నారు మీరు గమనించారా.
ఆ ఏమిటండి.
ఈ మధ్యన పల్లెటూరులో అన్ని పండగలు, సంస్కృతి అన్ని చాలా
ఆహా నేను అలాంటి ఏమి వినలేదు గాని అలాంటి ఏమీ నేను పండగలు ఇక హిందువుల పండగలు చూసుకున్నట్లయితే మంత్లీ ఒక పండగ రావడం అది కా మన్ విషయమే ఇక పల్లెటూరి వాళ్ళు కొంచెం పండగలు హడావిడి లేకుండా కొంచెం మామూలుగానే చేసుకుంటారు. సిటీలో వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి పోంతా హంగు ఆర్భాటంతో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు
అవును ఇవాళ శ్రీరామనవమి కదా సో ఇవాళ అసలు ఏం చేస్తారు ఇవాళ రోజు ఎలాగా ఎలా ఉంటుంది. అనేది మీరు ఏమన్నా చెప్త రా
ఆ శ్రీరామనవమి కాబట్టి ఈ రోజు సీతారాముల యొక్క కళ్యాణం చేస్తూ ఉంటారు. ప్రతి ఊర్లో కూడా శ్రీరాముని యొక్క టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ లో సీతారా రాముల వారి కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర కూడా కళ్యాణ మహోత్సవం జరిగిందా. లేదా మీరు వెళ్ళారా.
నేనై జరుగుతుంది కానీ నేనైతే వెళ్ళలేదు.
ఎప్పుడన్నా వెళ్ళారా చూసారా.
లేదండి నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు.
కళ్యాణం గురించి ఏమన్నా ఐడియా ఉందా మరి మీకు,
లేదు నాకు ఐడియా లేదు. మీకు ఐడియా అంటే మీరు మీ మీరు చెప్తారా ఒకసారి నాకు
పెళ్ళిళ్ళ కదా పెళ్ళిళ్ళలకు మీరు ఎప్పుడు వెళ్ళలేదా.
నార్మల్ పెళ్లిళ్లకు వెళ్ళాను మరి ఇట్లా మరి అక్కడ ఎట్లా పెళ్ళి చేస్తారు ఈ శ్రీరామా నవమికి నాకు అనేది నాకు ఒక్క నాకు స్పెసిఫిక్ గా ఏమ్ తెలియాదు.
శ్రీరామనవమి పెళ్లి అయినా మామూలుగా మనుషుల పెళ్లి అయినా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదేవిధంగా విధంగా చేస్తూ ఉంటారు. అదే విధంగా తలంబ్రాలు వేయడం తాళి కట్టడం అదే ప్రాసెస్ ఉంటది పెళ్లిది.
ఓకే
మీరు మీరు వెళ్ళిన పెళ్ళిళ్ళ ఎలా జరుగుతాయో చెప్పండి.
వెళ్ళిన పెళ్లిళ్లు నార్మల్గాని ఎలా ఉంటుంది. అంటే మనకు పూజారి మంత్రాలు చదువుతాడు చదివి తల కద తల మీద కుడుకా బెల్లం ఏమో తలకాయ మీద పెట్టి స్తరూ అట్లా పెట్టించిన తర్వాత తాళి కట్టిస్తారు తాళి కట్టిన తర్వాత, అరుంధతి నక్షత్రం. అది ఇది అని కాస్త ప్రొసీజర్ ఉంటుంది. నేను చూసిన పెళ్ళిలు ఇలా ఉంటాయి.
ఆ ఇక్కడ కూడా అంతే అంటే పెళ్ళికి ముందు ఏం చేస్తారంటే పాల పొరక వేయడం జరుగుతుంది పాల పొరక వేసిన తర్వాత పెళ్లి కూతుర్ని తయారు చేయడము పెళ్లి కొడుకుని తయారు చేయడం కొత్త బట్టలు కట్టుకోవడం చక్క చక్కగా ముస్తాబ్ అవ్వడం ఈ విధంగా ప్రాసెస్ ఉంటది మీరన్నట్టే అయ్యగారు రావడము కొన్ని మంత్రాలు చదవడం జరుగుతూ ఉంటది
ఆ ఇంకా మరి మీ మీకు ఎలాంటి క్రీడలంటే ఇష్టం
క్రీడలు అనేది ఏం లేదు నేను క్రీడల్లో ఎక్కువగా ఏం నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు
ఒకే మీకు ఇంకా ఈ శ్రీరామనవమి కాకుండా మనకు ఇలాంటి పెళ్ళిళ్లు జరుపుకునే పండగలు ఏమన్నా తెలుసా మీకు
ఈ మధ్యన నేను ఒక పెళ్ళికి వెళ్ళాను ఆ పెళ్ళిలో అంటే ఆ పెళ్ళిళ్లు కొంచము డిఫరెంట్ గా ఉంటాయి ఏంటంటే చక్కగా హంగుహార్బాటంతో బాజాలు భజంత్రీల తోటి డీజే సాంగ్ల తోటి ఆ విధంగా కొంత సౌండ్ అంటే వాయిద్యాలు మోగిస్తూ దా ఆ చుట్టాలు బంధువులు ఎక్కువ జనాలు రావడం అట్లా జరుగుతూంటది మీ ప్రాంతంలో పెళ్లి జరిగినప్పుడు అందరిని పిలిచి చేస్తారా మామూలుగా ఇంట్లో చేస్ కుంటారా గుళ్ళల్లో చేసుకుంటారా మీరు పెళ్ళిళ్ళు
లేదు మా ఇం ఎక్కువ చరం అయితే మా సైడు పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి అక్కడే బంధువులందరినీ పిలిచి అందరికి మంచి ఆహారం మంచి భోజనం పెట్టి మరీ గ్ర గ్రాండ్గా పెళ్ళి జరుపుకుంటూ ఉంటారు
అంటే ఫంక్షన్ హాల్లలో మీరు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారా
అవును అవును ఇటు సైడ్ ఎక్కువ శాతం ఫంక్షన్ హాల్లోనే జరుపుకుంటారు ఇక కోవిడ్ నైన్టీన్ టైమ్ లో ఎవరింట్లో వాళ్ళు చిన్నగా పెళ్లి చేసుకున్నారు కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలా పెద్ద పెద్దగా ఘనంగా ఫంక్షన్ హాల్లలో చాలా మందిని పిలిచి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి చాలా గ్రాండ్గా పెళ్ళిళ్లు జరుపుకుంటున్నారు
పెళ్ళిలో మీరు కూడా డీజే సౌండ్స్ అట్లా తీసుకొస్తారు
అవునండి ఇటు పెళ్ళికి కాస్తా హంగామా ఉండాలి కదా అని చెప్పేసి ఖచ్చితంగా డీజే బాక్స్ గాని నైట్ భరత్ గాని కచ్ అందంగా ఉంటుంది సెలబ్రేషన్స్ అనేవి అందరు జరుపుకోవాలి కాబట్టి
మా దగ్గర కూడా అంతా ధూంధాం లేకుండా ఇండ్లలో చేసే పెళ్లిళ్లు కాబట్టి ఇంటి ముందు పందిరి చక్కగా పందిరి వేసి ప ముత్యాల పందిరి వేస్తాం ముత్యాల ప పందిరు వేసి ఇంటి ముందే పెళ్లి చేయాల అనేది మా విలేజ్ వాళ్ళ యొక్క సాంప్రదాయం ఇంటి ముందు తలవాలు పడే అనేది ఒక సాంప్రదాయంగా వస్తు ఉన్నది ఎప్పటి నుంచో తరతరాల నుండి
అంటే మీరు పెళ్లిళ్లు ఫంక్షన్ హాల్లో చేసుకోరు ఇంటి ముంగటినే పెరడులో చేసుకుంటారన్నమాట
ఆహ్ మాది విలేజెస్ కాబట్టి విలేజ్ లో చాలా ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లోనే. చక్కగా ఒక దిక్కు భోజనాలు పెడతాము. ఒక దిక్కు పెళ్లిళ్లు చేస్తూ ఉంటాము. మీ అంత హడావిడి లేకున్నా కూడా బంధువులు బాగా వస్తారు అంటే సాం. సాంప్రదాయ బద్ధకంగా సాంప్రదాయకంగా పెళ్లిళ్లు చేస్తూ ఉంటాం మేము.
అంటే చుట్టాలు కొంతమందిని కాకుండా మొత్తం అందరినీ చాలా మందిని పిలుస్తారంటారు.
ఆహ్ ఇగ ఉమ్మడిగా చాలా ఫ్యామిలీస్ వస్. ఇంక ఇటు అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు అందరు కలిసి చక్కగా. తలంబ్రాలు దంచడం పసుపుని దంచడము హల్దీ వేయడము అట్లాంటీయి. ఒక ప్రాసెస్ లో అంటే ఒక ఆర్డర్ లో చేస్తూ ఉంటాం మేం.
అంటే ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో జరుగుద్దా లేదంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో జరుగుద్దా.
కాని. పెళ్లి ఎప్పుడైనా కూడా పెళ్లి కూతురు వాళ్ళింట్లోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి.
ఎందుకు అదెమన్నా తెలుసుకోవచ్చా మేము.
ఆడపిల్లది ఇంటి ముందు పెళ్ళిళ్ళు చెయాలనేది అది సాంప్రదాయకంగ్. గా వస్తుంది ఇంటి ముందు పెళ్లి చేసి అబ్బాయికి అప్పగింతలు అనేది చేస్తూ ఉంటారు. అమ్మాయి పెళ్లి అమ్మాయి వాళ్ళ ఇంటికాడ చేసి అబ్బాయికి అప్పగిస్తా. తరు.
ఇన్ మెయిన్ ప్రొసిజర్ అన్నమాట.
ఆహ్మ్.
చాలా బాగా చెప్పారు మీరు. నాకింతటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఉమ్. టైంక్యు మీకు కూడా ధన్యవాదాలు.
అవును.